హలో మేడం హలో మేడం గుడ్ ఈవనింగ్ ఏం చేస్తున్నారు మేడం.
ఏం లేదంన్ని
మేడం ఇప్పుడు మీరు షాపింగ్ చేయాలంటే ఎలా చేస్తారు మేడం చెప్పండి. ఒకసారి
షాపింగ్ కాదు కానండి మి మీరు మూవీస్ అలా వెళ్తారా మూవీస్ కి
మూవీస్ మూ వెళ్ళం మేడం ఇంట్లోనే చూస్తా నేను మీరు చూస్తారా మేడం?
ఆ వెల్ అంటే థియేటర్ కెళ్ళి చూడరా మీరు
థియేటర్ల అస్సల ఎల్ల మేడం మా అసలు ఏళ్ళను ఓ కొత్తలో పెళ్ళైనా స్టార్టింగ్ లో వెళ్ళిన అంత ఇప్పుడు మ నేను ఎప్ ట్వంటీ ఇయర్స్ అయితుంది ఇప్పుడు మత్త మొత్తానికి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితాంది అనుకుంటా ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితుంది మేడం పోయి మేడం మీరెళ్తరా
మేడమ్
హలో మే
హలో చెప్పండి అంటే ఆ వెళ్తానండి ఎప్పుడన్నా స్పె మూవిస్ వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాను
ఏ ఏ సినిమాలంటే ఇష్టం ఏ సినిమా చూస్తారు
ఫేవ్రెట్ ఫేవరెట్ మూవీ వత్ససెలారండి సో సల్లార్ ఎక్కువ ఇష్టం అండ్ దేవరా గు ఫేవరెట్ మూవీ మీ ఫేవరెట్ మూవీ ఏంటి మేడం
మా ఫేవరెట్ మూవీ అంటే ఏ సినిమా చూస్తే ఆ ఫేవరెటే మేడం నాకైతె
ఓహో అంటే మీకు ఎలాంటి స్టోరీస్ ఇష్టం యాక్షన్ కమెడి ఆ థ్రిల్లరా హారరా
నాకు నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం కామెడీ చూస్తా బాగుంటది
ఓకె మీ ఫేవ్రెట్ మూవీ
ఫేవరెట్ అని ఏం ఉండదు మేడం నేను ఏ సినిమా చూస్తే ఆే సినిమాకి ఎట్రాక్ట్ అయితాను నేను అంతే మూవీ అని నాకు ఈ మూవీ చూస్ అతే ఆ మూవీ అని ఇష్టం అని ఉండదు ఏ మూవీ ఇష్టంలో ఆ మూవీలో కొంచెం ఎట్రాక్ట్ అంటే సినిమాలో కామెడీ అన్న ఉంటది కద మేడం కామెడీ అ లవ్ స్ స్టోరి అది ఏది ఉంటే దాన్ని బట్టి నేను ఎట్రాక్ట్ అవుతాను మీ మీకంటే మీకు
న్ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం మేడం
యాక్షనా
ఆ యాక్షన్ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఒక హీరోని గానీ హీరోయిన్ గాని హైప్ చేసి ఆ వైబ్ ఉంటది కదా అది నాకు చాన అంటే చాల ఇష్టం
ఛ అంటే మీరు బాగ చూస్తా ఉంటారు కావచ్చు మీనా సినిమాల్
బాగ ఏమ్ చూడను అప్పుడప్పుడు ఇంకా మంత్లీ ఒక టూ మవస్ అలా కొన్ని మొబైల్ లో చూస్తాను కొన్ని ఏమో థియేటర్కి వెళ్ళి అప్పుడప్పుడు ఏదన్న కొత్త సినిమాలు ఉంటే అలా చూస్తాను మేడం అంతే బాగా అంటే మరి బాగ ఏం చూడను
చూడరు మాముల్గా
అందరు చూసినట్టు చూస్తాను ఇంకా డైలీ అంటే ఎవరు రిలీజ్ చేస్తున్నారు మేనడం డైలీ మూవీస్
అవునా మేడం డైలీ చూడర్లే మేడం ఇప్పుడు అంతా మానేసుకున్నారు ఇప్పుడు పని ఎక్కువైతుంది వర్క్ ఎక్కు కొ తన ఇంచలుగంద
వు మేడం
మీ ఫేవరెట్వ అన్నర్గాా మేడం నాకు కొంచెం
సలారే సల్ార ప్రభాస్
ప్రభాస్ అ మీకు ఎట్లా ఇష్టం మేడం ఎట్లా ఇష్టపడ్డారు ఏ సినిమా చూస్తే బాగా ఫస్ట్ నుంచి చూసినప్పుడు ఇష్టపడ్డారు
అంటే నచ్చినప్పుడు చూసాను మూవీస్ ఆయన్ని
ఆ
అండ్ ఆయన హెల్పింగ్ నేచర్ ఆయన వే ఇంట్రో ఆయన కొంచెం ఇంట్రోవర్డ్ కదా సో కనెక్ట్యిపోయిమన్నమాట తలా
అలానా మేడం ఈ
మోస్ట్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడన్నా ఫ్లడ్స్ అప్పట్లో ఫ్లడ్స్ బాగా వచ్చేవి కదా అదర్ స్టేట్స్ వైపు సో సౌత్ స్టేట్స్ వైపు అప్పుడు ఆయన హెల్త్ సేవాళ్ళ అనమాట సో న్యూస్ లో ఇచ్చేవాళ్ళు న్యూస్ లో న్యూస్ లో చూసిన బ్బాయి ఆయన బెస్ట్ హీరో అండ్ కైండ్ పర్సన్ అని అలా అనిపించేది
అట్లే ఇష్టపడ్డారుం
యా
అరే హీరోని మేడం హీరో ఆమె ఎట్లా ఇష్టపడ్డారు మీరు
ఎవరిని
అ మీ హీరోని ఫేవరెట్ హీరోయిని పేరు ఏదో చెప్పారు కదా మేడం మీరు
హీరోయిన్ ఏం చెప్పలేదండి మీ ఫేవరెట్ మూవీ ఏంటిది
మా ఫేవరెట్ మూవీ అని ఏము ఒక్క మూవీ అండి అంటే ఏం చెప్పాస మ మేము ఇప్పుడు మొత్తం ఏ మూవీ అంటే ఇప్పుడు ఏదో ఒక మూవీ చెప్పాలి కదా తప్పదు కదా మేడం
అలా కాదండి ఇప్పుడు మీరు చూసారనుకోండి ఇప్పుడు సపోజ్ మీరు ఒక మూవీ అది కొంచెం ఇష్టం చూస్తాను ఎప్పుడు పెట్టినా చూస్తాను అన్న మూవీ
మే అది మాతృ దేవోభావ అని అంటే చూడం మేడం అది చాలా బాగుంటది మేడం నాకైతే తద అచ్చిది
ఆ మూవీ కూడా ఉందా అండి
ఆ ఉంది మేడం మాతృదేవభవ అది చాలా అసలు వాళ్ళకు పిల్లలు ఉంటరు గ మేడం వాళ్ళకు
ఓల్డ్ మూవీయా ఓల్డ్ మూవీయా ఓల్డ్ మూవీస్ నేను ఎక్కువ చూడనండి
ఓల్డ్ మూవీ ఏ చూస్తాను గాచ్ జూసినా మేడం అది అది బాగా ఎట్రాక్ట్ ట్టయి కొంచెం ఏడుపు ఇట్లా బావుంటది అది వాళ్ళ అమ్మకు ఇంకో క్యాన్సర్ వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయి ఆయన చనిపోతా ఉంటా అప్పుడు
నేను చూడలేదండి ఓల్డ్ మూవీస్ అంటే ఓల్డ్ మూవీస్ ఓక్ ఓల్డ్ మూవీస్ ఓక్ మంచినే తీస్తారు స్టోరీస్ మళ్ళీ మంచినే తీస్తారు బట్ కాకపోతే ఏంటంటే
అంత ఇష్టపడరేమో మేడం
ఏ ఓల్డ్ కొంచెం ఓల్డ్ లానే ఉంటది గదా స్టోరీస్ బానే దీస్తారు మళ్ళీ చూసానండి చిన్నప్పుడుజూసా దాన్ని ఓల్డ్ మూవీస్
ఆ కానీ బాగుంటాయి గ నాకు మస్తుంటది బాగుంటది అది చిన్న పిల్లల ను వేరే వాళ్లకు అమ్మేయడం అట్లా ఇచ్చేయడం అలా ఉంటది గదా ఆ స్టోరీ అందులో మాతృదేవోబవ లో
ఓ
ఇంకేంజెస్ మేడం ఇంకా ఏ ఏ సినిమాలంటే ఇష్టా మీకు
నేను ఊ గోడ అందరు సీరియల్ బ్యా
అవును గదా మేడం మీరు ఏ సీరియల్ జూస్తరు ఎక్కువ ఇష్టపడతారు మీ
ఐ హేట్ సీరియల్స్ అవి విన అదే కంట్రీ మూవీస్ చూస్తాం
అర్ధం కాలె మేం
అంటే వేరే కంట్రీ మూవీస్ చూస్తాను అండ్ అలానే మనస్ మూవీస్ కూడా చూస్తాను మన తెలుగు మూవీస్ హిందీ మూవీస్ అన్ని చూస్తాను. అన్నీ మూవీస్ చూస్తుంటాను కాకపోతే ఇంగ. కొన్ని ఇంగ ఏమంటారు కొన్ని మూవీస్ ఇంగ ఆన్లైన్ లో వస్తది సో ద ఏమైనా కంటెంట్ నచ్చితే అప్పుడు అదర్ కంట్రీ మూవీస్ దాని సైడ్ ఇంట్రెస్ట్ చూపించి అవి చూస్తాను అప్పుడు చూస్తాను అవి.
ఈ సీరియల్ అండి. సో ఇప్పుడు అందరికీ ఇదే లేటెస్ట్. పోయింది.
సీరియల్స్ అంటే ఇంగా. పెళ్లయిన వాళ్ళందరూ. హీరోలుగా వచి
మేడమ్ ఇదైతే ఇప్పుడు సినిమా అసలు సినిమాను వదిలేసి ఇప్పుడు సీరియలే. చూస్తున్నారు మేడమ్ సినిమా వదిలేసిరూ ఇప్పుడు సినిమా వదిలేసిరు అన్ని మూవీస్ వదిలేసి లేడీస్ అందరూ ఎక్కువ. సీరియల్నియా. హా ఆ ఇంకేం చేస్తున్నారు మేడమ్ మీరు.
ఇంకేం లేదండి. సో మీ పిల్లలకి ఎలాంటి. మూవీస్ అవి చూపిస్తారు మరి.
మా పిల్లలు ఇష్టం వచ్చినట్ మూవీస్ చూస్తారు మేడమ్ వాళ్ళు టీవి ఇప్పుడు ఏ
లైక్ పిల్లలు అంటే ఎక్కువగా. టూన్స్ చూస్తారు కదా.
ఆ చీర ఇప్పుడు ఏ. సెల్లులు అయిపోయినయిగా మేడమ్ వాళ్ళకు. సెల్లులైప్.
ఓహో అంటే ఇప్పుడు. కార్టూన్స్ అన్ని మొబైల్ లో చూసుకుం.
ఆ అన్నిీ మొబైల్లో మొత్తం మొబైల్లో చూసుకుంటారు మనకి మనకయితే. ఇట్లా తిడుతూన్నా మేడం వాళ్ళకు ఎక్కువ చూపించడం అంటే ఎట్లుంటది మనకు అన్ని చెెల్లళ్లు అయిపోయినాయిగా అందరికి.
అవును మేడమ్.
ఉహు ఇంకేం చేస్తున్నారు మేడమ్ మీరు.
ఏం లేదు మేడం జస్ట్ ఇప్పుడే తిందాము అని రోటీస్ అయిపోయినాయి చెయ్యడం.
మేడమ్ మీ అత్త. ఇది అత్తా హెల్ప్ చేస్తుందా మేడం మీకు
ఎవరు చేస్తారండి సమ్ టైమ్స్ చేస్తారు కొన్ని తగ్గేసి మరి
కొన్నిసార్లు మరి ఎన్నిటికి పడుకుంటారు ఎప్పుడు పడు ఎప్పుడు లే
నేను మోస్ట్లీ టెన్ థర్టీ లెవెన్ అయితదండి
ఏమన్నా సినిమా చూసి సినిమా చూసి పడుకుం క్రమేణా లేవు
లేదు లేదండి అం టే కొంచెం ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను సో లెవెన్ కల్లా పడుకుంటను టెన్ థర్టీ కైనా
హ్మ్ ఇంకా ఎలా ఉంటారు ఎలా ఏమైనా ట్రై చేస్తారా మేడం మీరు ఏమైనా బిజినెస్ లాంటిది ఏమైనా ట్రై చేస్తున్నారా
అవి ట్రై చేయాలంటే మేడం మనకు ఫస్ట్ అమౌంట్ కావాలి బిజినెస్ ఎలా పెట్టాలో తెలియాలి ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో తెలియాలి అది కస్టమర్ ని ఎలా ఎట్రాక్ట్ పె ట్రాక్ చేయాలో అవన్నీ తెలియాలి సో అవన్నీ తెలియాలంటే మనం ఎక్కడికన్నా వెళ్ళి ఫస్ట్ వర్క్ చేసి ఒక కంపెనీలో ఒక షాప్లో వర్క్ చేసి ఆ తర్వాత తెలుసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది బిజినెస్ స్కిల్స్ అన్ని అన్నీ ఎలా మెయింటైన్ చేయాలి ఎలాంటి బి బిజినెస్ పెట్టాలి ఇప్పుడు ఏ బిజినెస్ పెడితే మంచి హైప్ అవుతది అనేది మొత్తం చూసుకొని అప్పుడు పెట్టాలండి. ఉన్నయ్ బిజినెస్ పెట్టాలనే థాట్స్ ఉన్నాయి గానీ ఇప్ ఇప్పుడే కరెక్ట్ గాదు ఇప్పుడు ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది సో ఆ చూడాలి ఫ్యూచర్లో.
ఇంకా మేడం సరే మేడం ఉం ఓకే
ఓకే మేడం